హలో ఉంటే బా
ఆ బాగున్నాను నేను ఆ బాగున్నాను నువ్వు ఎలా హ
నేవున్నా ఏన్ త హలో వఎంటే సంగతులు నా ఫిష్ కర్రీ చేసుకొచ్చావు కదే చాలా బాగా చేసావే నువ్వు
అ అవును ఆ రోజు డాడీ పొద్దున్న వెళ్ళి మార్కెట్కి తీసుకొచ్చాడే
ఆ
బాకుడ్రింది రోజు
అ ఎలానే ప్రసస్
ఫ్రై కదా అది ఫస్ట్ తీసుకొచ్చ కానీ మ్యారినేట్ చేసి పెట్టేస్తాను ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిజ్ లో పెట్టేస్తాను పసి పిసెస్ ఇంకా ఫ్రిడ్జ్ లో నుంచి అన్ని వేసేసి మా మా అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చిల్కర్ పొడి అన్ని పెట్టించేసేసి పెట్టే సన్ ఫ్రిజ్ లో ఒక గంట సేపు ఉంటే బాగా పట్టేస్తుది కూకకి కానీ ఫస్టే ఉప్పెక్కువ వేసుకో ఉంటే మళ్ళు ఉప్పు కష్షం ఐపోతది ఫిష్ ఊరికే తీసేసుకుంటదే బాబు ఉప్పు బయట తీసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోని మంచిగా ఫ్రై చేసేస్తే బావుంటాది హలో
ఆ తింట్రున్నానే చెప్పవ్ ఆ చెప్పవే
పిల్లలకి మంచిదే బాబు చేసి పెట్టు అప్పుడప్పుడు
ఊ అవునే నువ్వు ఎట్లా కర్రీ బా చేస్తావు నీ దగ్గర నేర్చుకోవాలి రేపు మేం ఫ్యామ్ షిఫ్ట్ అయ్యే లోపు
అభి అభిగాడు అభిగాడికి కూడా అక్ ఐస్ అది కొంచెం ప్రాబ్లం కదా వాడికి ఇప్పటి నుంచే ఫిష్ బా పెట్ టు.
గేసి. షి బటర్ రాయ్ కొంచం ఐష్ కి.
మీకు ఏదైనా బానే ఉంటది కాకపోతే చరూవులే కాకుండా చెరువులీ అంటే మందులు వేసుకుంటారు అల్ పోతే వాళ్ల ఫీడింగ్ అని. ఫుడ్ ఫీడింగ్ అని మగుండదు. అదే సముద్రపు దనుకొని సముద్రపుది ఏదైనా మంచిదేనా హెల్త్ కి. ఎందుకంటే ఇవి నాచురల్ కదా సముద్రంలోవి ఆ అవె. చెరువులయ్.
సమయమా. మూసి కాదు అనుకోని. దా. హలో.
ఆ
ఆ ఆ
హలో.
ఆ వినిపిస్తుందండి ఇప్పుడు.
అక్కడికి వెళ్తావు కదా ఫిషులు బాగా దొరుకుతాయి అంటున్నాను ఆ ఊర్లో.
వినిపిస్తుందా ఇప్పుడు.
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది.
ఆ వెళ్ళాలే యీకడద వస్తా నీకేమన్నాది కావాలా సీ ఫుడ్.
ఉమ్ మాక్ మాకు ఎక్కువ అవే కదా సీ ఫుడ్ మేము ఎక్కువ తినేది ఈ మటన్లు చికెన్లు తక్కువే గాని. డాడీ ఉన్నాడంటే ఫస్ట్. పొద్దు పొద్దున్నే వెళ్లిపోతాడు మార్కెట్ కి.
ఎక్కువ ఫిష్ ఏ కదా చేసుకునేది.
ఆ ఎక్కువ ఫిష్ ఏ చేస్తాం.
ల్యాబ్ లో మా చూసే మేనేజర్ కూడా బా ఎక్కువ ఫిష్ తింటాడే.
ఆహ ఆ అవును ఆయన అమ్మ మొన్న ఒకసారి తెచ్చాడే. నీసు కంపు చచ్చిపోయేనే బాబు ఎందుకంత వాసన వచ్చిందో అర్థం కాలే అసలు అది.
ఎందుక్. అయినె సరిగ్గా కడగలేదేమో.
తే చచ్చిపోయాడు ఎం ఏమైందో ఏమ్ కత అర్థం కాలేదు అసలు వాసన లేచిపోయింది అసలు మురుకంపు. పక్కనేమో వాడేమో బ్రాం. అప్పుడు వాడు చచ్చిపోయాడు అల్లాడి వాసనకు వామ్ అమ్మో ఈ వాసన ఏంది వామ్మో ఈ వాసన ఏందని. వాడు అన్నాక అప్పుడు దాకా నాకు రాలేదు నువ్వు తినేటప్పుడు కూడ రాలా నాకు అంత తిన్నాకప్పు ప్పుడు వచ్చిందమ్మా ఇంక చూడు నా వల్ల కాల నాకే తెగిలింది కడుపులోదు అబ్బా ఏంద్రబాబు ఇ స్మెల్ అని సరిగ్గా క్లీన్ చేయలేదో మరి దో అది మరీ వాసన వచ్చేసింది ఆయ ఆయన ఎక్కువ చెరువి తీసుకొస్తరు చెరువి కొంచెం స్మెల్ ఉంటాయి బాగా ఆ నేన్ తినకపోడం మంచి అయింది అనిపించింది
అ
అమ్మో అవి చేయడం రావాలరా ఫిష్ అదే అంటున్నా నాన్ వెజ్ తినటం మానే కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ రోజు ను ఖచ్చితంగా ఫోర్స్ఫుల్ గా తినమనే వాళ్ళు అమ్మా దారుణం అసలు ఆ రోజు అవేంటంటే చెరువులో అవే నీస్ వాసన వస్తే ఎక్కువ బాగా కడగాలి రుద్ది కడగాల అ వి లేదంటే స్మెల్ వస్తయి నీచు వసన ఏదైన కానీ చెరువుయినా సముద్ర అయినా బాగా నీట్గా రుద్దితే బాగా ఉప్పేసి కడగాల అది అది టైమ్ టేకింగ్ పర్ ప్రాసెస్ అందుకే అందరి వల్ల అవ్వదది
అది ఆ గల్లుప్పే కదా ఏసేది
ఆ కళ్లుప్పేసి బాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగి రుద్ది కడగాలి రాయపేట్టి
కొంతమంది ఫిష్ తలకాయ కూడ తింటారువే నువ్ తింటావా నీకు
అవును వేసుకుంటారు ఆ నా మా ఇంట్లో డాడీ నేనే తినేది ఎక్కువగ
నేను తింటగానే మా ఇంట్లో అసలు ఫిష్ తిన్రు కానీ నేను తలకై తింట
బాగుంటది తలకాయ బాగుంటది నాకు నచ్చ
అవును దాంట్లో ఏం ముళ్ళులు ఉండవ్ ప్రశాంత ంగా
హమ్
అన్ ఇలా ఉన్నా వయటుకునిది చాలా మంచిది అంటవే
ఆ అవును పలుపు లా ఉంటది చూడు అది బావుంటది
చాలా మంచిదంట హెల్త్కి కానీ బ్రెయిన్కి గానీ
హమ్ మనకి ఇక్కడ తక్కువగని గోదావరి జిల్లాల్లో అస ఆ ఇంక అసల వాళ్ళ కైత్ తే మొత్తం అవే ఆ చెరువుల్లోయే కదా వాళ్ళు పులసుంటదబ్బా వాళ్ళ ఆ అవునవును
అక్కడ స్ట్రీట్ ఫుడ్ బాగుండ్డిద్ది వాళ్ళు
వా అవును వాళ్ళు బాగుంటుంది కం పండగ అది ఇది వాళ్ళ పెళ్ళి కదా ఆ పెళ్ళిలో ఎందుకుంటంది నాన్ వెెజ్ కొంతమంది మళ్ళీ నాన్ వెెజ్ పెడతారు కానీ పెళ్ళిళట్
హ పెడతారే మా హస్బెండ్ వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అక్కడ స్ట్రీట్ ఫుడ్ బా
ఆ తింటారు అటు సైడ్ అవును బాగా తింటారు అటు సైడ్ నాన్ వెజ్ ఎక్కువ ఎందుకంటే చెరువులు కదా వాళ్ళకని ని మిక్స్డ్ ఆ మిక్స్డ్ బిర్యానీలు దొరుకుతాయి అక్కడ అవును ప్రాన్ ఫిష్ అన్ని ఎస్ స్తారు ఆ చికెన్ అన్నిీ ఏస్తారు మాకు కాలేజీలో కూడా చేస్తారు భలే చేస్తారు మిక్స్డ్ అవును మిక్స్డ్ నాన్ వెజ్ బాగుంటది బాగా చేస్తారు అటువైపే నాన్ వెజ్ అంటే అసలా పచ్చళ్ళు కానీ నాన్ వెజ్ పచ్చళ్ళు పెట్టుకోవడం గానీ అంతా అటే వాళ్ళే బా చేస్తారు
మన సైడే ఉంటది నార్త్
ఆ ఏ
వేజ్ పికిల్స్ తినరు గాని తక్కువే అనంత
ఆ మనలా ఆ వాల్లకన్న మన చాలా తక్కువ
ఉ
అటెంటంటే వాళ్ళకి ఎక్కువ చల్లగా ఉంటది ఆ వాతావరణం వాళ్ళకి ఎప్పుడు వాటర్ ఎక్కువ ఉంటాయి అటు మనకంటే ఇటంతా క్లైమేట్ టు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటది మన గాల్లో దాని వల్ల ఏంటంటే మనకి ఏదన్న తిన్న వెంటనే వేడి తీసుకుంటయి అని చాలా మంది కొంచెం దూరంగా పెడతారు ఆ చికెన్లు మటన్లు ఆ మసాలాలు అన్ని నా నాన్ వెజ్ అంటే మశాలాలు పడాలి మశాలాలు పడితే గ్యాస్ ఫామ్ అయిపోతయి అందరికి మనకి ఇటు ఇటు ఎక్కువ అదే ప్రాబ్లమ్స్ అటు వాళ్ళకు అసలు ప్రాబ్లమ్స్ ఏం ఉండవే బాబు చక్కగా గ అన్ని చేసుకోని తింటారు ప్రశాంతంగా వాళ్ళ ఫుడ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి మన మశాలాలు అట్లా ఉ సో వాళ్ళయి వేరుగుంటయి డిఫరెంట్గా ఉంటయి ఆ వాళ్ళు కొంచెం కారాలు తక్కువే వాళ్ళే ఏ వ అంతగా మనలాగా స్పైస్ గా తిండ్రు కానీ వాళ్ళు బా బా తింటారు నాన్ వెజ్లులు కానీ నువ్వు రోజు ఉండాలి మా ఫ్రెండ్స్ అయితే అమ్మా రోజు ఉండాల్సి తినే వాళ్ళకి పెద్ద పెద్ద జాడీలకి పంపిస్ స్తారు ప్రాన్ పికిల్స్ అని చికెన్ పికిల్స్ అని మటన్ పికిల్స్ అని రోజూ ఉండాల్సిందే వాళ్ళకొ కు ముద్దైయినా అది ఏసుకొని తిని గాని నార్మల్ గా తినరు ఫుడ్డు
అటు సైడ్ భీమవరం వాటర్ వాటర్ బావుంటాయి అంటారు
ఆ వాటర్ చాలా బావుంటాయి మంచి కలరోస్తారు అవును మంచి కలరోస్ సార్ అక్కడ వాటర్ చాలా బావుంటాయి అక్కడ నేను కూడా ఇక్కడే నలుపుగా ఉంటా గాని అసలు అటుపోయానంటే తెల్లగుంట
ఎందుకంటే చదువుకునేటప్పుడు సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవడానికి ఏళ్ళేవాడు అక్కడే ఉండేవాడునమాట
బావు వాటర్ బాగుంటంది అటువైపు ఎందుకంటే అటు ఎక్కువ నీకు నిల ఉండవ వాటర్ ఎప్పుడు ఫ్లోయింగ్ గా ఉంటది అక్కడ వాటర్ ఎక్కువ కదా అటు సైడ్యు గోదావరి జిల్లాలో అన్ని చెరువులకి వెళ్ళిపోతాండి వాటర్ ఎక్కడికక్కడ పిల్ల కలవులు అన్ని వెళ్లి స అ వా ఆ పెద్ద పెద్ద ఏ ఊర్ ఇంకా ఆ ఊర్లో చెరువులు ఉంటాయి పెద్ అ పెద్ద చేరువులో
మే
మ్ వాటర్ ఎప్పుడు అక్కడ ప్లాంటీ ఉంటాయి మనకేగా వర్షాలు తక్కువ ఎ వాళ్ళకి వర్షాలు కూడా ఎక్కువ నీకు సమ్మర్ కూడా ఇప్పుడు కూడా అక్కడ క్లైేట్ చల్లగానే ఉండిద్ది మనకి ఇక్కడ ఎట్లా ఉంది కానీ వాళ్ళకి అక్కడ చూడ ఎంత బాగుంటుందో అటు అవును అవును ఇటువైపు మరీ కష్టమే బాబా, అక్కడ అలవాటయ ఏమంటే మరి ఇటు ఉండలేరు అసలు జనాలు ఎవరు
మ్మ్
హైడ్రాబాడ్ లో ఉన్న అలవాటు అయినా గానీ ఉండలేరు బాగుంటది అటు సైడు అవును చాలా బాగుండే పంట వాళ్ళకి త్రీ మూడు పంటలు వేస్తారు కదా సంవత్సరానికి, ఆ వాళ్ళు పంటలు కూడా మూడు పంటలు పండుతాయి కదా వాళ్ళ కి ఎప్పుడూ పైరు ఉంటానే ఉంటది ఎటు పోయినా నీకు పైరు ఉంటది అసలు అటు బాగుంటాయి ఊర్లు కూడా పల్లెటూర్లు ఇంకా అలా ఇ చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి
హ
సరేనే అయితే తిను అయితే హలో
ఆ సరే నే అయితే తినేయ్ అయితే
ఆ ఆ సరే సరే ఇప్ప
ఆ ఓకేనే బాయ్